హలో ఆ బావునవర హలో
బాగున్నావర నువ్వు
ఆ నేనే బాగున్నార నువ్వెలా ఉన్నావ్ రా
ఆ బాగున్నారా నీను కూడా
బాగున్నావా
ఆ బా
ఆ చాల్రోలైతాంది రా నిన్ను సూడగా
చాల్రోజులైంది రా అసల్ అందరిని నిన్ను
హూ అవున్రా ఏంది మరి ఏముందిరా నార్మల్గనే ఇంట్లో కూర్చున్నా కరెంట్ పోయింది
అయ్యో
ఆ ఫుల్ ఎండ కొడతంది కరెంట్ లేదు ఫ్యాన్ తిరుగుతలేదు
ఉమ్
ఉబ్బరిస్తుంది అట్లా కుర్చిగడ బయట గాలస్ కూర్చుంటుంటే అడుగు కూర్చున్నా అప్పుడే నువ్వు ఎట్లా వచ్చింది అంతే
అంతా ఇంకా అమ్మ నాన్న అందరు బాగున్నారా
బానున్నార్రా వాళ్ళకు ఇప్పుడే ఇంట్లనే పడుకున్నారు వాళ్ళు ఇప్పుడే
హు
ఉమ్ మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారండి అమ్మ వాళ్ళు
మలు అందరు బానే ఉన్నారు
బానే ఉన్నారా
హు
ఉమ్
అ
గ్యాస్ అయిపోయిందిరా గ్యాస్ స్ట్ చేయాలే అది స్టవ్ అది ఉంటది కదా లోపట ఒక పిన్నుంటది చూడు ఫిక్స్ చేసే కాడ గ్యాస్ కాడ ఆ పిన్ ఒకడు పోయింది అది ఫిట్ చేసి సెట్ చేయాలె అని చూస్తున్నా తర్వాత గ్యాస్ కొంచెం రిపేర్ ఉండే పైన కొంచెం క్లీన్ చేసి కొన్ని నట్స్ కొన్ని నట్సు బిగిస్త ఉమ్ కొంచెం అదొక్క వర్క్ ఉన్నది రా ఇంట్లె
అదేరా
రెండు రూమ్ లా కొన్ని సామాన్లు ఉన్నాయి వాటిని షిఫ్టింగ్ చేద్దా అని చూస్తున్నా అటు ఇటు సదరాలే వాటిని అక్కడ ఇక్కడ
ఎటు షిఫ్టింగ్ ఎటుచేస్తవ్
ఆ వేరే రూమ్లకు రా కొన్ని ఏసీ రూమ్ లో ఎక్కువ అయిపోయినయ్ ఎందుకని ఆ రూమ్ లో షిఫ్ట్ చేద్దామని చూస్తున్నా
అదే అదే
ఉమ్ ఇగ కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి గిన్నెలు బోలు బొచ్చలు ఆహ్ అయన్ని ఆ రూమ్ లో షిఫ్టింగ్ చేద్దాం ఆ రూమ్ లకి సర్దూదామని చూస్తున్నా
ఇ
ఇప్పుడే గ్యాస్ మీద తర్వాత ఫిడ్ చేసి అన్నం పెట్టాల్రా మల్ల
తిన్నావా రా మరి
లేదా అప్పుడే రిపేర్ చేసి గ్యాస్ మీద అన్నం పెట్టాలి పెడదామని చూస్తున్నా పెట్టేసి కూర కూడా ఇంత చికెన్ తెచ్చి వండుదాము అని చూస్తున్న ప్లాన్ లో ఉన్న
అదే
అంతేగా
టిఫిన్ ఏంటిది ఇయ్యాల
టిఫ్న్ మార్నింగ్ దోస చేసింద్రమ్మా నీది ఏంటిది మామ టిఫిను
ఆ
మీదేంటి టిఫిన్
మాది ఇయ్యాల ఇడ్లీరా
ఇడ్లీ ఆ బాగుంటది ఇడ్లీ తెల్ తెల్లగా ఉంటదా మెత్త మెత్తగా ఉంటంది స్పాంజ్ అదేనా.
ఆ అదే అదే స్పాంజి తెల్లగా ఉంటుంది అంత రౌండ్ సర్కిల్ స్పెర్కిల్ షేప్ లో
బా మెత్తకుంటయా మీయి గట్టికుంటాయి ఇడ్లీ మీ దగ్గర
ఏ మెత్తగనే ఉంటే రా మనంతా
అవునా చేట్నీ బాగుండద రా చాట్నీ లా వేస్
చె చట్నీ చెప్పాలనుకో ఇది పల్లీల్ చట్నీ లేపోతే టమోట చట్నీ
పల్లీ ఎట్ట చేస్సార ప్రాసెస్ దాన్నీ ఐడియా ఉందా నీకు ఏమన్న
ఆ ఏంట్రా
చట్నీ ఎలా చేయడం ప్రాసెస్ ఏవన్న ఉందా ఐడియా అని
ఆ తెలుసురా చె చెట్నీ తెలుసురా నాకు ఎలా చేయాలో
చెప్తావ్ కొంచెం ఇంగ్ర్రిడియంట్స్ నేను కూడా చేద్దామని చూసున్నా
ఆ చెప్త చెప్తాను నేను నీకు కొన్ని పంపుతాను నీకు నేను నీకు కొన్ని
మ్మ్ చెప్పేసి చెప్పేసేయ్
చెక్ చేసుకో వయ్
అంతేనా ఈజీ ప్రాసెసేనా రా కొంచం
ఏ చాలా ఈజీ అది ఏమండదు అసలుకు మనం జస్ట్ ఇప్పుడు మన మిక్సిందా
తా
మనం మిక్సీ ఆ వైర్ పట్టుకొని ఆ సాకెట్లో పెట్టి స్విచ్ వేయాలి ఫస్ట్
ఊ
స్విచ్చేసినా మన ఇప్పుడు ఈ పల్లిలనే బీ ఏసి గిన్నెలో ఆ మిర్చీలు అవి అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి స్విచ్ వేసి అది గ్రైండర్ మొత్తం తిప్పుతారూ అన్నమాట
ఓ అవునా అంతేనా
అంతే ఇగ ఏం లేదులే అది అది అయిపోతుది మనం తీసి దీంట్లో వేసుకొని దాన్ని అంటించుకొని తినుడే ఇట్లీ
చాలా ఈజీగుంది గా ప్రాసెస్
ఏ ఇది ఈజీరా చాలా ఈజీ చట్నీ అనే ప్రాసెస్ అనేది
వావ్ ఇంత ఈజీగా చెప్తావు అనుకోలే నేను
ఉమ్ అది జస్ట్ ఏందంటే మనకు పల్లీలు మిర్చులు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్నయి
ఓహో అచ్చా అవునా అండి
అవునురా
ఇంకేంటి రా విశేషాలు
చెప్తా మీ కూలర్ బావుందారా మీ కూలరు
కూలర్ కూలర్ది మోటర్ది కడ్డ లోపట ఏదో ఖరాబ్ అయినట్టుందిరా దాన్ని రిపేర్ మన స్టేషన్ లో రిపేర్ ఇద్దాం అని చూస్తున్నా
అదే అదే అదే ఏమైంది మా మోటార్కు
మోటా
మోటర్ ఏంమేం పోయే
లోపట వైరింగ్ పోయి నట్టుందినా గడ్డలా
అది అది చిన్న మోటర్ ఉంటది అదేనా
ఆ ఆ అదే అదే అదే కొన్ని పక్కన గడ్డి లేకుం అది కూడా కొంచెం కొత్తగ రిప్ రీప్లేస్ చేయాలని చూస్తున్నాం మళ్ళ కొత్తది ఎపి
అరే నేను కూడా మా కూలర్ది మొన్న నేను రిపేర్ చేపిచ్చిన నా అది
ఎంతైనాయి అన్న అందదా గింత అయినాయ ఓ అవునా
ఆ అది మోటర్ది ఏందంటే లోపల కొన్న అటు కొంచెం మైనస్ ప్లస్ కలిస్తే అది మైనస్ అవుతుందింట
ఓహో
ఆ ఈ కొంచెం రెడ్ బటన్ కొంచెం అది ఖరాబ్ అయిందంటే మళ్ళీ కొంచ చిన్న చిన్నవి ఖరాబయినాయి అందులో
అవునా
పక్కన ఉన్న వైరింగ్ కూడా పోయింది మాది
ఓ వైరంగ్ కూడా పోయిందా బా ఎట్లాగ ఏమ ఎట్లయితే కూలర్ ఎండకు కూలరే కావాలి మళ్ళ
వాటర్ కూడా అయిి పైకి ఎక్కట్లేదు మేము వస్తున్నా ఫ్యాన్ తిరుగుతుంది కానీ వాటర్ పైక్ ఎక్కట్లేదు
వాటర్ పైకి ఏకట్లేదు అంతేనా హ ఆ ఏదో ఒకటి చేయాలి చిన్నగా స్టేషన్కి రిపేర్ చెయ్యాలి రిపేర్ చేయిస్తే అయిపోతది పని అయిపోద్ది రా అనుకున్న
చెపి
చపిస్తారా చిన్నగా టైం దొరకుతలేదు టైం దొరికితే చిన్నగా
అదే అసలు మనకు ఫస్ట్ టైం దొరుకుతలేదు అసలుకు మనకు టైం దొరకట్లేదు ఆ స్వింగ్ మా స్వింగ్ కూడా కరాబ్ అయితే అది నేనే రిపేర్ చేసిన రా స్వింగ్ అనేది
నువ్వే రిపేర్ చేసి
అది నేనే చేసిన స్వింగ్
మనకు కొంచం తెలియదులే,, మళ్ళీ మనం అది ఇది గలికిినామనుకో అవి మళ్ల వేరే అయింది అనుకో
ఏ నువ్వ పోయి షాప్ లో చేపించికో ఇగ నాకంటే కొంచెం తెలుసు ఇగ నిను
ఓ అవునా ఇ గుడ్ డ్ వెరీ గుడ్ రా పర్లేదు బానే చేసినవ్ హు అమ్మ నాన్న వాళ్ళ ఇంటికాన్నే ఉన్నారా అయితే
ఆ అందరూ ఇంటికడ వున్నారు రా అందము తిన్నాం రా
తిన్నదా ఇడ్లీ తిన్నాదా హా హా మనా ఇది ది మా ఫ్రెండ్ గాడు బాగున్నాడ అర వాడు ముక్కుగాడు ముక్కుగాడు
ఆ అందరు బాగున్నార్ రా
పండుగాడరా వాడు కూడా బాగుండా
అందరు పండుగాడు అందరు అందరు బాగున్నారు
మ్మ్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు సెటిల్ అయిన్లారా అందరూ
అందరు సెటిల్ అయిన్ రా
నేం తప్పదలే మొన్న మిడిల్స్ వి అట్లనే ఉంటే మెంటాలిటీస్ే ఇది స్విచ్ ఒకటి లైటెస్ట్ వుండుండి ఆఫ్ అయితుంది లోప షార్ట్ సర్క్యూట్ అయిందండి
ఏ ఏది ఏసిచ్చు
ఒక టీమ్ బయట బుగ్గున్నది లోపల తీగ పెట్టినా గాని అది ఒక్కోసారి వెళతాను ఒక్కోసారి
అదే అయితే ఒక పనిచేయర నువ్వు జద ఫస్ట్ సి చ్ ఆఫ్ చే
ఆ
స్చ్ ఆాఫ్ చేసి ఆ బుగ్గ అనేది మెల్ల బయటికి ది కొంచెం ఆ బుగ్గని తుడువు
ఓనా
ఒక క్లాత్ బ్యాట్ క్లాత్ పెట్టి కొంచెం క్లీన్ చేసి మళ్ళీ అందలోనే పెట్టు
ఆ
స్విచ్ ఏయ్ లైట్ ఎలుగతది
ఇంతేనా
ఇంటరా
చిన్నగా యాల్రా ఇన్ని తెచ్చుకున్నారు ప్లాన్ చేద్దాం శుద్ధామలే నేను
కుక్కర్స్నిి ఏం పిలిపించుకోకు నువ్వే చేసుకో కోవాలి
ఏయ్ అది నేనే చేసుకుంటా చిన్నదేగా చేసుకుంటా
తీసుకోనిలే
మ్మ్ అ ఒకటి అయితే అయిపోద్ది
అంతే
మ్మ్ ఒకటి ప్లగ్ కూడా ఫిట్ చేయ్యాలరా నేను చిన్నగనే చేద్దామని చూస్తున్నా దాన్ని కూడా
తీ రాద్ లే
చేస్తా కొన్ని మనం ఇంట్లో పని కూడా మనం చేయక పోతే ఎట్లా చెప్పు
మ్మ్ అంతే మనం చేయాల్సిన్
అన్నిటి మీద అన్నింటి మీద వర్క్ వర్కర్ మీద ఆధారపడితే. ఎట్లా మన మనమే చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు కొన్ని మనం చేసుకుంటేనే నెక్స్ట్, ఈసారి ఏమన్నఅయినా తెలుస్తుంది మనకు, అంతేగా
మీ కూలర్ కి ఎన్ని ఎన్ని రే, కల సంటరా,
అది మూడు రెక్కల ఫ్యానే రా, మీది రా,
మాది ఐదు రెక్కల ఫ్యాన్ రా,
ఓహో ఔనా
ఏ మస్త్ స్పీడ్ తిరుగుతది రా,
ఓ అది తీసుకోవాలిరా మేము కూడ ఒకటి, హు తీసుకుంటా రీసెంట్ గా తీసుకోవాలి ఇగ,
ఇస్ అవునవును అవునురా,
ఇంట్లో బండలు ఎశిలారా అట్నే ఉన్నాయా బండలు,
బండలు అట్నే ఉన్నాయి ఇంట్లోనే అంతా,
బయట కూడా వేపించలా ఫ్లోరింగ్ అంత,
బండలే అంత,
నార్మల్ బండ లేనా,
ఇల్లు మొత్తం చేపిచ్చిళ్ళ వైరింగ్ అంతా,
ఆ బై అయిపోయిందరా ఇంట్లో అంతా మీ ఇల్లు ఎలా ఉంది ఇల్లు చేపిచ్చిర్రా మీరు,
మాది కూడా నార్మల్ ఇంట్ల బండలు ఏసి, బయట బండలు లేవు రా నార్మల్ ఉంది రా బయట, ఫ్లోరింగ్ చిన్నగ తర్వాత చేపియ్యాలిరా నేను చేపించి, ఏదో ఒకటి చేయాలి వాటిని కూడా హయ్యో అట్లా, పలెటూరు గదా బా,
పల్లెటూరు అంతా చెట్లు పొలాలు అన్ని బాగుంటాయి,
రావచ్చు కదా రా నువు కూడా పల్లెటూరుకు,
ఇగ వస్తా రా నేను గూడ వీలు చూసుకొని,
చె వచ్చేసేయ్,
సరే వస్తా ఇగా ఖచ్చితంగా వస్తా,
ఎప్పుడు ఇంటికి వాసతా అప్పుడు,
య్య వస్తారా ఖచ్చితంగా,
ఆ ఖచ్చతంగా రావాలి నువూ ఈసారి మిస్ చెయ్యకు, సార్ మా ఇంటికి వచ్చు రావచ్చుకద ఏ నువ్ ఏం చేస్తావ్ నా తెలిద్ నువ్ ఎ రారు
ఏ తప్పకుండా రా నువ్ అన్నాక రానా
నీ విలువైన సమయాన్ని నాక్ కేటాయించాలి కొన్ని రోజులు ఉమ్ సమయాన్ని నా కోసం కొంచ్ కొందరికి ఏం కాదు గని నా కోసం చేసి ఉమ్ అహ్ ఉమ్ కే
ఖచ్చితంగా వస్తా నీకోసం
ఆ ఓకే చేసేసిరా
చేస్తాను నీకోసం ఏమైద
ఆ చే చే చెయ్ చే ఆ చే చెయ్ నువే చేయ్ ఆ బావుంది బౌన్ నువే చే టెర్ ఇప్పుడు
ఆ
ఆ చయిరా ఇగ
ఆ చేస్తారా
ఆ చేయ్ ఆ
అందరు బావున్నరా
ఆ అందరు బాగున్నర్ర ఆ
ఇంకా ఇంట్లో వాళ్లందర్ ఎలా ఉన్నారు
బాగునున్నరా
ఉమ్ వేళ ఉన్నవ్